అక నమస్కారం
నమస్తే
ఏం చేస్తున్నారు
ఏం లే కొంచెం బిజీ
ఏం వర్క్ చేస్తున్నారు అంత బిజీగా
నేను ఆ సాఫ్ట్వేర్ లో చేస్తున్నా
అచ్చా సాఫ్ట్వేర్ అచ ఏ కంపెనీ ఎక్కడా లొకేషన్
మాది ఖమ్మం
వర్క్ వర్క్ లొకేషన్
వర్క్ లొకేషన్ హైదరాబాద్
అచ్చా ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ సాఫ్ట్వేర్ లో చేయబట్టి
ఒక ఫైవ్ ఇయర్స్
అచ్చా ఫైవ్ ఇయర్స్ అంటే బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా
అవును ఎక్స్పీరియన్స ఉండాలిగా
అచ అచ
స్టడీ ఏం చేసార్ మీరు
నేనా బిటెక్
బీటెక్ అచ్చస్ ఉ ఎలా ఉంది మరి హైద్ర హైదరాబాద్ సిటీ
ఓకే పర్లేదు
అక్కడనే ఉంటారా
అవును
అచ్చ ఇంకేంటి మరి సంగతు లు
ఏమి లేదు చెప్పాలి
ఉ అయిపోయిందా డిన్నర్
లేదు చెయాలి ఇంకా పోలే
అచ్చా మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటిది అ
నైన్ థర్టీ టు టెన్
ఉ హ నైట్ టెన్ దాక చేస్తారా చ చ చ వర్క్ ప్రెషర్ బాగుంటందా నార్మల్ గా ఉంటుందా కంపేర్ చేస్తే
ఫుల్ వర్క్ పప్రెషర్ ఉంటది నార్మల్ ఏం ఉండదు
ఆహ ఆ చ్చ ఇంకెంటి మరి సంగతి ందులు ఎలా ఉంది హైదరాబాద్ సిటీ వాతావరణం ఎలా ఉంది
ఓకే ఇప్పుడైతే ఏదో చేస్తున్నా
హ
అ
మీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మరి
ఎంది
మీ జాబ్ ఎక్స్పీరియన్స్
జాబ్ జాబ్ ఎక్స్పీరియన్సా
ఆ
ఎక్స్పీరియన్స్ ఏ ము చేస్తుంటే వస్తా ఉంటది
ఆ
అ
ఇంకేంటి మరి సంగతులు మీకు ఎలా తెలుసు ఈ కార్య యాప్ గురించి
మాకు ఒక ఫ్రెండ్ రిఫర్ చేశారు
అచ్చా మీరు అంతకు ముందు ఎప్పుడైనా యూజ్ చేస్తారా కార్య యాప్
లేదు లేదు చెయలేదు ఫస్ట్ టైమ్
ఫస్టైం అచ్చా ఓకే
అ
ఇంకేంటి మ సంగతులు
ఇంకేముంది మీరు కాల్ కట్ చేస్తే పోవాలి
మాట్లాడరా
అంటే ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది
హ్మ్మ్
హ్మ్మ్
హ్మ్మ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆఫీసు లోనే ఉన్నారా
అవునవును
హ్మ్మ్ ఎలా ఉంది మీకు వర్క్ లైక్ ఎక్ అవుట్టింగ్స్కి వెళ్తారా మీరు ఆఫీస్ లో
లేదు లేదు ఔటింగ్స్ ఉండదు ఉండదు
ఉంటుంది కదా నార్మల్గా వేరే కంపెనీస్లో తీసుకెళ్తారు కదా మిమ్మల్ని అందర్నీ
పాకప్
అచ్చా హ్మ్మ్ మీరు ఇంకేం చేస్తారు ఈ ఆఫీస్ కాకుండా
ఓన్లి ఇదే ఇంకేం లేదు
హ్మ్మ్ మీ హాబీస్ ఏంటిది
హాబీస్ ఏం ఉంటాయి హాబీస్ ఏం లేవు నాకు
హ్మ్మ్ గేమ్స్ ఆడతారా మీరు
ఆ గేమ్స్ ఆడతా నార్మల్ గా
ఏ గేం ఆడతారు
నేను పబ్జి ఆడతా
మొబైల్ గేమ్స్ ఆడతారా
ఆ
అంటే ఎలా ఉంటది మీకు ఆ పబ్జి ఆడుతున్నప్పుడు
మంచిగా ఉంటది
ఎంతసేపు ఆడుతారు డైలీ
డైలీ ఒక్క టూ త్రీ అవర్స్
అచ్చా మీరొక్కరె ఆడ అండి గ్రూప్
మా బ్రదర్ మేము మా మా టీమ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళతోటి ఆడుతా
అదే ఎప్పుడు
వాయిస్ స్ట్రక్క్కువుతుంది
ఎప్పుడు కూడా టీమ్స్ తోనే ఆడతారా లేదంటే సోలో కూడా ఆడతారా అంటున్నా
సోలొ ఆడుతం అప్పుడప్పుడు
హ్మ్మ్
కానీ ఎక్కువ టీమ్స్
నిగు ఇది
హ
పబ్జీ గేమ్ ఎవరూ రిఫర్ చేసారు మీకు ఎలా తెలిసాయి
ఎవరు రిఫర్ చేయలేదు ఫస్ట్లా ట్రెండ్ అయితుంది అని ఎక్కించినా ఇగ అట్లనే
ఎన్ని ఇయర్స్ అయితుంది మీరు పబ్జి ఆడబట్టి
అంటే నేను ఫైవ్ ఇయర్స్ అయితుంది
ఫైవ్ ఇయర్స్ నుంచి ఆడుతున్నారా
టూ థౌజండ్ ట్వంటీ లో స్టార్ట్ చేసినా
ఆ హా ఊ హు
ఊ
ఇంకేం గేమ్ ఆడతారు ఇ నార్మల్గా స్పోర్ట్స్ ఏం ఆడరా మొబైల్ గేమింగ్ కాకుండా
ఆ స్పోర్ట్స్ ఆడతాం వాలీబాల్ క్రికెట్ అలా ఆ
మీకు స్పోర్ట్స్ లో ఏమంటే ఎక్కువ ఇష్టం
కబడ్డి
కబడ్డీ కబడ్డీలో ఎంత మంది ఉంటారు ప్లేయర్స్
సెవెన్ మెంబర్స్
సెవెన్ మెంబర్స్ అచ్చా ఎలా ఓన్లీ విలేజ్ లో ఆడుతారా లేదంటే బయట కూడా ఆడుతారా
విల్లేజ్ లోనే
మోస్ట్ ఆఫ్ ద టై విలేజ్ లోనే ఆడతారు ఓన్లీ ఫ్రెండ్స్ తో మాత్రమే ఆడతాను అనమాట ఇంటి కడ ఉనప్పుడు ఇంకా ఇంకేం ఆడుతారు కబడ్డీ కాకుండా వాలీబాల
వాలిబాల్
ఆహ
తెలియదు అంత ఐడియా లేదు వాలీబాల్ వాలీబాల్ అంత అడేట్లి ఏదో నార్మల్గా
నార్మల్గా ఆడుతారు అ నైస్ న ఇంకా వాలీబాల్ క్రికెట్ ఆడరా
క్రికెట్ కూడా ఆడతా
మరి చెప్పలేదు
అంటే ఎక్కువ ఆడను క్రికెట్
తక్కువ
తక్కువ
హ
ఉమ్
సంగతులు
ఏం లే మీరేం చేస్తున్నారు
నేనేం లేదు నేను స్టడీ చేస్తున్నాను నేను డిగ్రీ
డిగ్రీ చేస్తున్నారా ఎక్కడా డిగ్రీ
మాదా ఇక్కడ లోకల్ లోనే ప్రౌడ్ డిగ్రీ కాలేజీ
లోకల్ అంటే మీ ప్రజెంట్ ఎక్కడ అని
మేము ఉండేది వరంగల్ సైడ్
ఓకే వరంగల్
ఉమ్ హు
వరంగల్ల్లో డిగ్రీ చేస్తున్నరానమాట మీరు ఇప్పుడు
అవునవును
ఓకే
అ మీరు బీటెక్ లో ఏ గ్రూప్ తీస్ న్నారు
నేన్ బీటెక్లనా
ఉమ్
ఈసిఈ
ఈసిఈ
ఉమ్
అచ్చా మీకు చిన్నప్పటి నుంచే డ్రీమ్ ఉండేనా సాఫ్ట్వేర్ చేయాలని
డ్రీమ్ ఏం లేకుండే నాకు వేరే డ్రీమ్ ఉండే కానీ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల ఇట్లా జాయిన్ అవ్వాల్సి వచ్చింది
అచ్చా మీ డ్రీమ్ ఏంటిది మరి
నా డాక్టర్ కావాలని ఉండే డ్రీమ్
మరి అదే చేయకపోయారా
అది కొంచెం ఫైనాన్షియల్ వల్ల మనీ లేకుండే
ఉంహు లేదంటే ఎటు సైడ్ వెళ్ళేవారా
అవునవును
ఉమ్ హు స ఇప్పుడు ఎలా ఉంది మరి అది ఎలా ఒక డాక్టర్ అయితే చేయలేదు ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నారు కదా
ఓకే అనుకున్నంత కాకపోయినా బానే ఉంది ఇప్పుడు
ఉమ్ హు ది ఏం చేసినా ఏం లేదు ఏదోకటి చేయ్యాలి ఫైనాన్షియల్గా అట్ట స్టేబుల్ గా లేనప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి కదా హ్మ్ ఉంహు ఇంకేంటి మరిగా సాఫ్ట్వేరే కంటిన్య చేస్తారా లేదంటె ఇంకా వేరే ఏదైనా చూస్కు
కంటిన్యూ ఇక ఇది ఇక్కడ కొంచెం మంచిగానే ఉంది కదా
సప్తహ క కంటిన్యూ చేస్తారనమాట హ్మ్ హ్మ్ ఎలా ఉంటది మరి టీం లీడ్ మీది
సారీ అర్ధం కాదు
టీమ్ లీడ్ ఎలా ఉంటుంది అందరితో బాగానే ఉంటారా ఫ్రెండ్లీగా
అందరితో బాగానే ఉంటారు నాతో అందరుూ బానే ఉంటారు నేను అందరితో బానే ఉంటాను
హ్మ్ మీకేమన ఇష్యూస్ ఉన్నాయా మి టీమ్ లేవ నా కూడాడ
ఎవ్వరితోటి ఇష్యూస్య ఏం ఉండ ఫ్రెండ్లీగా ఉండాలి ఇష్యూస్ ఉండకుండా మనమే వర్క్ చేసుకోవాలన్నమాట అట్లా
బస్ బై
హ్మ్
ఇగ అదే కంపెనీలో చేస్తారా ఫర్దర్ గా ఏమైనా బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తే వేరే కంపెనీగ్గూడా షిఫ్ట్ అయితారా.
బెస్ట్ ఆపర్చునిటీ వస్తే వె వెళ్తాను దీనిక్ దీని కంటే బె స్ట్ వస్తే వెళ్తే గానీ దీనికంటే లోయర్ వస్సె వెళ్ళను
ఉమ్
అవున్ నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ది బెస్ట్ దీనికన్నా బెస్ట్ ఇస్తే నేను దాంట్లో వెళ్తాను అట్లా.
సో ఇప్పుడు మీకు ఫైవ్ ఇయర్స్ కంపీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు మీరేమైనా ట్రై చేస్తున్నారా వేరే దానికి దీంట్లో ఉండగా,
ఏం ట్రై చేస్తలేను ఇప్పుడైతే ప్రజెంట్ చూడాలి
సో మంచినే ఉంటది చేసుకుని మరి సాఫ్ట్వేర్ ఐనా ఏదో ఒకటి చేయాలి కదా
అవును అవును
ఎస్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే అటు వెళ్ళొచ్చు
అవును
వెళ్ళాలి వెళ్తే ఎక్స్ప్లోర్ చెయ్యాలి ట్రావెలింగ్ చేస్తారా మీరు
చేస్సాన్ ట్రావెలింగ్ చేస్స్
ఉమ్ ఎక్కడెక్కడ చేసారు ఇప్పుడు దాకా
నేను తక్కువ
ఉమ్
అటు మన కశ్మీరు
ఉమ్ హు
ప్లస్ ఇది మన కేరళ
ఉమ్
ఈ టూ సైడ్స్ వెళ్ళను
ఎలా ఉంది మరి కాశ్మీర్ కేరళ
బానే ఉంది
ఉమ్ అంతా ఓకేనా ఇం ఇంకా ఏమైనా ప్లాన్ చేస్ సున్నారా ట్రావెలింగ్ ఈ రెండు కవర్ చేశారు కదా ఇంకా వేరే
పోవాలి అంటే ట్రావెలింగ్ అంటే ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీ పోవాలని ఉండే పోదే ఇగ వన్ టూ ఇయర్స్ ల
అచ్చ ఓకే రయిట్ ఓకే మరి బాయ్
ఓకే ఓకే బాయ్